హలో
హాయ్
హలో అండి
ఏం చేస్తున్నారు?
అటెండెన్స్ చెక్ చేస్తున్నాం అండి
అంటే మీరు స్టూడెంటా అండి
కాదండి
మరి దేనికి అటెండెన్స్ చెక్ చేస్తున్నారండి
బెగ్గర్ అంటే ఇంకెన్ని డేస్ బెగ్ గింగ్ చేస్ ఇక నా వర్క్ అయిపోతదని
మావారండి సచ్ ఎ క్యూర్ ప్రొఫెషన్ ప్చ్
అవునండి
ఇంకా మంచి నే వస్తుందది చ అండి జాబ్ చేసేటోళ్ళ కంటే మంచిగా వస్తాది
మీరు జాబ్ చేస్తున్నారా అండి
నేను జాబ్ చేసే వాళ్ళకంటే అంటున్నాను నేను జాబ్స్ చేస్తున్నా అని చెప్పలేదు కదండి
ఓకే అం
ఎంత వస్తదండి మరి మీ ఇన్కమ్
ఇన్కమేం రాదండి జస్ట్ టైమ్ పాస్
వావ్ టైం పాస్ కి బెగ్గింగ్ చేస్తున్నారంటే మీరు చాలా గ్రేట్ పీపుల్ అండి.
ఏస్ మాఏరియానే అండి
వాహ్ లేం జోక్ తెలుసా అండి అది
హా హా హా
అంటే అది మీ ఇంట్రెస్ట్ తో చేస్తున్నారా లేకపోతే ఎవరి దగ్గర నుంచి అన్న ఇన్స్పిరేషన్ తీసుకొని చేస్తున్నారా లైక్ బిచ్చగాడు మూవీలో చేసి
ఫ్రెండ్ ఉండే ఆమె పక్కనే ఉంటా చూసి చూసి అట్లా అలవాటు అయిపోయింది
అవునా అండి
హమ్
మంచిగా సంపాదించండి బాగుపడతారు
థ్యాంక్స్ అండి
ఆ మనీ సేవ్ చేసుకోండి
ఓకే అండి
ఏ అమ్ములు లక్క
ఇంకా రాలేదండి
ఏ ఏంటిదండి
ఇంకా రాలేదండి
ఎవరండి
మీరు ఎప్పుడు వచ్చారు
జస్ట్ ఇప్పుడే వచ్చారండి వాళ్ళు
ఓహో మీరు ఏం చేస్తుంటారు లైఫ్ లో
ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ బతుకుతూ ఉంటా
అందుకే అలా ఉన్నార
ఎలా ఉన్నానండి నేను ఎలా ఎలా ఉంటానో మీకు ఎలా తెలుసా అండి
నాకు తెలిసిపోతడి తున్నదండీ నా పెర్ సీత
జ
ఇ కాదేవి క్షమించండి పాపిడి
ఓకే అండి
అవునండి మీరు దేవుని నమ్ముతారా దయాన్ని నమ్ముతారా
నాన్న నమ్త
మీ మీ మీరు అవుట్ ఆఫ్ సిలబస్ అండి ఒపికలేదని చెప్పకండి బధకం అని చెప్పండి అడి
రెండు సేమే అండి
అసలు కాదండి
మీరయితే పిసాచులును నమ్ముతారు కదా
అవునండి నా పక్కకు ఒక పిసాచి ఉంటుంది ఇరవై నాలుగు గంటలు పిక్ అ తింటంది,
అందుకే నమ్ముతున్నారా,
అవునండి ఇక రోజు చూస్తున్నాం కాబట్టి నమ్మకం తప్పట్లేదు,
ఓకే అండి
నేను కూడఅలాంటి పిసాచ్చి నీ ఎక్స్పీరియన్స్ చేసాండి లైఫ్ లో ఒక్కసారయినా చేయాలని కోరుకుంటున్నాను,
నేను అంత కన్నా పెద్ద పెద్దవే చూసా,
గురు మనీ చూస్తేనే అర్థమవుతుంది,
య్య ఇంకేం చేస్తున్నారు ఈవినింగ్, ప్లాన్స్
ఏం లేదండి అట్లా ఆకాశం వైపు చూస్తూ సాంగ్స్ వినడం దానికంటే పెద్ద ప్లాన్స్ ఏమి ఉండవు, ఈ వెదర్ కి వెదర్ బాగుంది బయట, ఆపనండి మీరు ఎందుకు అడిగరండి మరి,
ఎందుకు ఆంటీ అంటున్నారు మీరు ఇఎపుడు
ఏమో అండి మీరు మీ మా మీతో మాట్లాడుతుంటేనే ఆంటీ వైపు వూస్తున్నాయి
ఎందుకంటే మీరు కూడా అదే రేంజ్ కాబట్టి,
అవును ఆంటీ,
ఓకే అండి నాకు మీ జెండర్ తెలియట్లేదండి ఏమని పిలవాలని అందుకే,
అవునండి సేమ్ అప్ప నుంచి నేను కూడా అదే అడుగుదాం అనుకుంట,
మీరు ఒకటైనా కన్ఫామ్ చేసారు అం టి అని నాకు మీ జెండరే తెలియట్లే మీ వాయిస్ తోని ఏం పిలుద్దామా అని ఆ
తిన్నారా మరి పక్కన ఓలా బ్రెయిన్ లో కాకుండా, అన్నం తింటారా ఎప్పుడన్నా
లేదండి మనుషులను పీక్కు తినడమే మా పని,
చాలా మంచి పని అండి అసలు ఆ పనిని ఎప్పుడుూ డిస్కంటిన్యూ చేయకండి, మీరు ఆ పనిలో ఎంత ఎంత ఎత్త ఎంత ఎత్తుకు ఎదిగిపోతారో అని ఆలోచిస్తున్నానండి
ఆ కింద పడిపోతామండి వద్దు ఎందుకు అట్లా వైబ్రేషన్స్ వస్తున్నాయి,
ఫోన్ వచ్చిందండి
ఎప్పుడు ఇంతేనే అండి మీరు,
అవునండి నాకు అందరితో కలవడం అ ఓ ఇష్టం ఒక్కరితో ఉండడం కష్టం
నాకు అసలు ఇష్టం లేదండి అలా
మీరు మిమ్మల్ని చూసా మీరు ఇంట్రోవర్ట్ లా ఉన్నారండి. నేను ఇంట్రోవర్ట్ కాదు, అందరితో ఉంటాను,
నేను నీకు చెప్పాన అండి నేను ఇంట్రోవర్ట్ అని
నిను చూస్తుంటే అని మెన్షన్ చేసి చెప్పానండి. ఇంత ముందు అన్నారు కదా ఒక్కటే ఫేవరెట్ పర్సన్ ఒక్కటే ఫేవరెట్ పర్సన్ ఉంటారు, అన్నారు కదా అండి హి హ్ ఏదో లెండి మీతో మాట్లాడి ఇట్లా అయిపోయాను
అర్థమైతుంది
హే బీన్స్ ఎమైనా వర్క్స్ ఉన్నాయా అండి మరి మీకు ఇది కాకుండా ఐ మీన్
అవునండి చాలా వర్క్స్ ఉంటాయి మీలాగా సాయంత్రం బయట ఇగ నిల్చొని ఎంజాయ్ చేసేంత ఖాళీగా లేమండి మేము
అండి మీకు అంత అదృష్టం కూడా లేదు అలా మిమ్మల్ని చూస్తుంటే అలా నన్ వస్తారూ ఉ
హు హు
నవుతున్నారా అండి మీరు
లేదండి నేనెక్కడ నవ్వానండి అయ్యోరామా
ఓ హ హ్ దేవుడా ఉ మళ్లీ శ్రీరామనవమి వస్తుంది. ఎక్కడికైనా టెంపుల్స్ కి వెళ్ళే ప్లాన్ ఉందా?
నేను హిందూ అని మీకు చెప్పానా అండి
నేను అడగలేదండి మీరు హిందు ఆ కదా అని
మరి హిందూస్ టెంపుల్ కి వెళ్తారు శ్రీ రామ నవమి
లేదండీ ఈ కాలంలో రిలీజియన్ అంతగా పట్టించు కునే వాళ్ళు లేదండి ఎవరు బిలీఫ్ ఉంటే వెళ్తారు
అవును నార్మల్ డేస్ లో వెళ్తారు శ్రీరామనవమి కి ఎందకు వెళ్తారు
నార్మల్ డేస్ డేస్ కే పోరండి ఫెస్టివల్స్కే పోతారు కొంచెం తెలుసుకోండి
ఓకే అండి మీ ముస్లిమ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ముస్లిమ్స్ ఉంటే వస్తున్నారా మరి
అవునండి తీస్కెళ్తా నేను
ఓకే అండి
ఇప్పడు అలా ఇంకా ఎన్ని రోజులు ఉంటారండి రిలీజియన్ వాళ్ళే వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అని నాకు తెలిసిన వారు ముస్లిమ్స్ కూడా చాలా మంది టెంపుల్స్ కెళ్తారు
ఓకే అండి
నేర్చుకోండి
ఇంకేంటి మరి
ఇంకా చెప్పాలండి
ఏం లేదండి
అయితే తెలుసుకొని చెప్పండి ఏమైనా
ఏం తెలుసుకోవాలండి మీకేం కావాలి అని అన్నీ చెప్తా నేను
సరే అండి కుక్కింగ్ ఏదనా చెప్పండి ఒకటి ఒక ఆ టమాటా కర్రీ ఎట్ల చేయాలో చెప్పండి చాలు అన్నీ చెప్తా అన్నారు గదా
ఫస్ట్ టమాటోస్ తీసుకోవాలి వాష్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి మీకు ప్యూరి అంటే జ్యూస్ లాగ కావాల పీసెస్ పీసెస్ కావాల
ఆ కొంచెం జ్యూసీ కొంచెం గ్రేవి గ్రేవి కొంచెం గ్రేవీ గ్రేవీ కావాలండి వస్తదండి వంటలు వచ్చా అండి అసలు
రావండి
అది అది తెలుసుకో చెప్తా అన్నారు మీకేమో వంటలే రావు ఇంకెప్పుడు నేర్చుకుంటారండి ఇట్ ఈస్ ఎ బేసిక్ నీడ్
ఒకే అండి
అది మీ ఫేవరెట్ ఫుడ్ ఐటం
నే నాకు ఇష్టమైన ఫుడ్ ఐటెం ఐస్ క్రీమ్
వావ్
ఇంకా మా మమ్మీచేసి ఏవన్
హ హ ఓ అవునా అండి ఊ తినండండి మంచిగా మంచిగా తిని మంచిగా మీ పనులు చేసుకోండి
తి మంచిగా తింటే లావు అయిపోతా అండి తినను అందుకే
చెబ్బా తినక పోతే అ కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి అవి ఆలోచించారా మీరు
నాకు రావండి నేను తిండమ్ మానేసాక నేను సన్నగయ్యాను
ఇప్పుడు తెలియదుండి ఫ్యూచర్ లో తెలుస్తుంది అది వన్ ఆర్ టూ డేస్ లో వ
ఫ్యూచర్ లో బతికుంటమో లేదో తెలీదు కదా ఇప్పుడు అద్ అేదో తెలుస్తుంది కదా సన్నగా అయితే సో అందుకి
వావ్ గ్రేట్ గ్రేట్ పీపుల్ గ్రేట్ అడ్వైజెస్ ఇలాంటి అడ్వైస్ ఎవరికి ఇవ్వకండి ప్లీజ్
ఒకే అండి
పడ ఉంట